హలో
హలో ఆ ఇస్తున్
నమస్తే బావున్నా మీరు బావున్నారా
ఆ బావున్నామండి ఈరోజు మనం పండగల గురించి తెలుసుకుందామా
ఏం ఏం పండగ గురించి మాట్లాడదాం
ఆ మొన్ననే ఉగాది జరిగింది కదండి మీ ఊర్లో ఉగాది ఎలా జరు
మాఊర్లో ఉగాది బా జరు ఉంటామండి
అవునా అండి అదే అంటే ఎంత అంటే మంచిగా జలుపుకుంటారా ఇంకా ఎక్కువ
అంట ఊరంతా కలిసి జరుపుకుంటామండి బాగా అందరం కలుస్ తం కులభేదాలు అనేది లేకోకుండా అందరం కలిసే జరుపుకుంటాము
అవునా అండి మా ఊర్లో కూడా అంతే
అలా తొందరగా లేచి స్నానాలు చేసి మ్మానికి తోరణాలు కట్టి అలా
అవును అవునండి మేము కూడా అంతే
టేనండి
మేము కూడా అంతే అండి అంటే ఇంట్లో తొందరగా లేచి ఇంటినంతా శుభ్రం చేస్ కొని వాకిళ్ళకు గోర్ణాలు పూలు అలంకరించి తర్వాత పిండి వంటలు పూజ చేసుకుంటాము
మీరు పండుగ రోజు పిండి వంటలు ఏం చేశారండి
మేమైతే మా మా ఊర్లై తే ఓలిగులు అంటారు మీరేమంటారండి అవునా
చాలా చాలా పేరు రకాలు ఉంటాయండి దాన్ల కుం అదే భక్షాలని ఓలిగ ని ఆ ఇంకా మందంగా ఉండడం వల్ల దానికి ఇంకొక
అవును అంటే ఆ ప్రాంతాన్ని బట్టి పిండి వంటలు
పేర్లు గూని మారతాయండి పచ్చ్ అది చేశారా అండి ఉగాది పచ్చ టే
ఆ చేసావండీ మీరు మీరేలా అంటే అందులో ఏమేమి వేస్తారో మీకు తెలుస్
తెలీదండి ఒకసారి చెప్తార మేమ్ చేయలేదండి
అవునాండి అంటే షెడ్ రుచుల్ ఆర్ రుచులు కలుప్ తారండి ఆ రుచులు ఆ
ఏమేమ్ వేయాలండి మామూలుగ తీపి వగరు అంటారు ఇంకా అంటే ఏమేమి వేసారు
ఆ తీపి వగరు పులుపు కారం కా మీకేమన గుర్
మేన్ ఇంగ్రీడియన్ వేయాల్ గదండి
అదే అండి
వేపు వేపాక ఆ చె చేదు ఆ టె బానే జరుపుకున్నట్లున్నారండి మీరు
ఆవునండి ఎందుకంటే మాములుగా మన తెలుగు సంవత్సరాంది మొదట్
స అవ్ మొదటి సంవత్సరం పండుగ ఇది మొదటి సంవత్ రంగ మొదటి పండుగ
తెలుగు వాళ్ళం తర్వాత అంటే మా సైడ్ ఐతే ఇట్లనే బాగ్ జరుప్కుంటం రండి మొదటి పండుగ బట్ట లి బెట్టిడం
ఔన్ ఆ మా సైడ్ పెడతారు మా సైడ్ కొంతమంది సంక్రాంతి అప్పుడు దసరా పుడ అలా పెడతారండి
అవునాండి ఇంకా ఏమేమ్ పిండి వంటలు తర్వాత ఎక్కడికైనా గూ టెంపుల్స్
ఆ దేవాలయాలకైతే వెల్నామండి ఆ మా ఇంటి దేవునికి వెళ్లాము ఊర్లో అమ్మవారు ఊరేగింపు జరిగింది
అవునవును సేమ్ సేమ్ ఇప్పుడు కూడా బా జరుగుతున్
ఆ ఆ జరుపుకుంటారండి మంచిగా అదే చెప్ చెతున్నాండి కులం మతాలు సంబంధం లేకుండా బా జరుపుకుంటాం
అవునండి ఏమ అ షాపింగ్ చేశారండీ కొత్త బట్టలు
ఆ కొత్త పండుగ గురించి నుంచి మామ్ కొనాల్సిందే కదండి
అవునండి అవును అవును అంటే తర్వాత వచ్చే పండుగ ఏమో గుర్తుందండి మీకు
శ్రీరామ నమి కదండి రామనవం అంటారు
అవునండి
కాదండి నాకు ఒక ఒకటి క్వశ్చను రామ్ రామనవమి ముందు జరుపుకుంటారా ఉగాది తర్వాత జరుపుకుంటారా కుందేలు పారాటం ఏదో అంటారు చూడండి అది
ఆ అంతే నాకు తెలీదండి వాటి గురించి మీరేమనా చెప్పగలరా
నేను కొన్ని చోట్ల విన్నానండి నాకు పెద్దగా అంత ఐడియా లే దాని మీద అదే ఉగా తర్వాత చేస్తా సారి బోనాలు ఉంటాయి కదండి కొన్ని ఊర్లలో బోనాల తర్వాత చేస్సారు అదే పట్కచ్చి అదే పనిగా వెళ్తారంట కదండి కుందేలుని పట్టుకచ్చుకొని సాంప్రదాయాలు ఉన్నాయంట కదా
అవునా అంటే మా ఊరు సైడ్ ఎలా అం టే అండి ఇప్పుడు ఉగాది తర్వాత శ్రీరానవమి శ్రీరాంనవమి తర్వాతనే ఈ యొక్క పార్వేట లేకపోతే ఏదైతే ఆ ఇ పారణాలు అట్లాంటివన్నీ చేస్తామండి ఆ తర్వా అంతవరకు మేము ఏం మాంసం కూడా ముట్టు
ఓకే మా సైడు అంతే అండి అం టు ఉగాది బాణాల అప్పుడు నాన్వేజ్ కలుపు కుంటారు మళ్ళా తర్వా త ఆ పండక్కి మళ్ళా స్టార్ట్ చేస్తారు మళ్ళా యధావిధిగా
ఆవునులేండి
లు అది ఉంది కాబట్టి పారాటం అనేది ది అవు మే బి యు అదే నాన్వెజ్ కలుపుకోరేమో
అవునండ్ మా ఊర్లో అయితే జరుపు అట్లా కల్పో
అ అదే బోనాలు మీ సైడ్ గన ఎత త అండీ
ఆ బాగా జరుపుతారండి బోనాలుయితే మా ఊర్లో కూడా
చువల్ బాగుంటదండి
అవునండి నెల మొత్తం పండుగలతోనే హడావిడై సరిపోతుది అవును ఈ శ్రీరానమి నీ ఊర్లో ఎలా జరుపుకుంటారండి
మ మా మూలుగానే అంతే అండి మామూలు పద్ధతి ఇంకా అదేమంటారు వాటర్ని పానకం చేస్త సారు ఆ అవ ఉన్నాయి కదండి వాటి పేరు ఏంటారు ముందేలు ముందేాల అంటారు ఇప్పుడు వడపప్పుని చేసి అందరికి పనిచేది అవి నైవేద్యం పెట్టి టి టెంకాయ కుట్టుకొని పిల్లలు అందర కలిసిమెెలిసి పన కలి తీసుకోవడాలు ఈవినింగ్ అయ్యేసరికి రాముడి పటం కాని రాముని గ్ర హమాని ఊరే ఇంపలుంట ఆంటే గదండి ఆ అక్కడ వడపప్పు అవన్నీ ఉంటాయి కదండి పానకాలు తాగేవి తినేది చాలా సు బాగుంటాయండి మా సైడ్ అయితే హ్మ్ మార్నింగ్ నుంచి ఇంకా స్లో కాలు అవన్నీ మామూలు చదువుతూనే ఉంటారు మనం పోవాలంటే దేవ వాలయాల దగ్గరికి
ఆ అదే మాఊర్ సైడ్ అయితే అ పొద్దున్నేన లే తనేసి ఏ మనం దేవునికి పూజ చేసుకొనేసి సి తర్వాత దగ్గలో ఉన్న రాము మంగళగుడికి వెళ్ళేసి అక్కడ స్వామి కళ్యాణం జరుగుతుంది
అవునండి
మంచిగా దేవుని ప్రసాదలన్ని స్వీకరించి అక్కడ కళ్యాణం చూసుకొని అక్కడే భోజనాలు అంటే భోజనాలు కూడా పెడతారు అట్లా మంచిగా జరుపుకుంటాంన్నవా అ మీకు రామాయణం గురించి ఏమైన్నా ఐడియా ఉందా
ఎంతో కొంతగా పెద్ద ఏం గొప్పగా ఏం తెల్లండి
ఆ మనకి అదే అది ఇప్పుడు రామాయణంలో ఏమన్నా కాండల గురించి ఏమన్నా తెలుసా అండి మీకు
సుందరకాండ అదొకటే విన్నానండి
ఓకే అం టే కాండలు సు సుందరకాండ అరణ్యకాండ యుద్ధ కాండ బాలకాండ కిష్కింద కాండ ఈ విదంగా కాండలు ఉంటాయి
ఎన్ని రకాలండి ఇవి ఎన్ని ఉంటాయి
ఆ నాకు అంటే గుర్తున్నంత వరక అయితే ఆరు అనే నేను ఉంటుందా
నాకేమో ఎనిమిది అన్నట్లు తెలుసు బట్ ఇవన్ ఈ పేర్లైతే తెలియదు
అంటే కొంతవరకు తెలుసండి ఇప్పుడు రామనవమి అంటే రాముడు పుట్టినందుకు చేస్తారా లేకపోతే వాళ్ళ పెళ్లి రోజు అని చేస్తారండి
యాక్చువల్ గా అదే రోజే పెళ్ళయిందని పుట్టినాడని చేస్తారు ఆ రోజే పెళ్యిందని కూడా తెలుసండి అదే రోజే అడవుల నుంచి వచ్చారనేసి అలా జరుపుకుంటారని తెలుసండి మూడు ఒకే రోజే అని అని
అ దేవుడి ఏ రోజయితే జన్మిస్తాడో ఆ రోజే కళ్యాణం జరుగుతుందని ఈ రామనవమి అంటే ఈ రాముడు జన్మించిన రోజే
ఆ అవునండి అదేలెండి మూడికి సంబంధించి ఒకే రోజు అన్న ట్టు గా నవమిని చేసుకుంటాం అనేది విన్నానండి. మ్
నవమి అనేది జరుపుకుంటారు
మ్ ఆ మీరు ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయంండి టెంపుల్స్ కి దగ్గర్లో ఏమన్నా వెళ్ళడం అన్నదాన కార్యక్రమం అట్లా చేపించాల అనేది ఏమన్నా
అంటే అండి దగ్గరలో ఉన్న గుళ్లుయితే ఏ యధావిధిగా చేస్తారంండి మా దగ్గర అయితే ఊరు పెద్దలంతా తర్వాత గ్రామ అవునండి అదే అంటున్నాండి గ్రామస్ భక్తులందరూ తలా ఓచేయి వేస్తారు. అందులో ఆడవాళ్ళం ఇంకా ఆ వంట కార్యక్రమాల్లో ఏమైన్నా సహాయం చేయడం ఆ విధంగా పూలు అల్లడం
ఉ అలంకరణ చేయడం అవన్నీ అదంతాలేండి.
వెళ్తామండి. గుడి దగ్గరకి అయితే ఆ రోజు చాలా సంతోషం మ్చ మనకి అంటే ఒక భక్తి భావంతో ఆ రోజు పండుగ నైతే జరుపు
అవునండి భక్తి భావన అనేది ఉండాలి శ్రద్ధ అనేది ఉండాలి.
ఆ ఆవిడనే
డిషు మనే గుం
అవునండి. ఎంటంటే దేవుళ్ళ లేనిదే మనం లేమన్నటి అటు దేవున్నీ పూజిస్తేనే మనకు అయిద్ అరగ్ ఆరోగ్యాలు అన్ని రకాలుగా మనకి ఇమ్ సాగుతదిఅన్నట్టు జీవితం ఇంగ్ మీరు అంటే రావనం రోజు గుడికి ఎల్ ఎల్తారా అండి
వెల్తామండి వెళ్ళకపోతే ఎలా అండి పండగా రోజు వెళ్ళాలి కదా
అన్నదానాలు చేస్
ఆ చేస్తామండి. ఆ నేను పాల్గొంటాను మా ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ వారు అంతా కలిసి వెళ్ళి పాల్గొనడం చేస్తామండి.
ఆ రాముడు వాళ్ళ భార్య పేరు మీకు ఏమైన్నా తెలుసా అండి
సీతదేవండి లక్ష్మణడు
సీతాదేవి భర్త కోసం అడవులు కూడా వెళ్ళిండు
అవును అలాంటి వాల్లు ఈ కాలం ఎవరు ఉన్నారండి ఆడవాళ్ళు గాని మగవారు గాని
ఆ ఈరోజు పండుగల గురించి బాగా తెలుసుకున్నాం కదండి
అవునండి ధన్యవాదాలండి